ఆ ఆ వినిపిస్తుంది ఉమ్ ఇంకేంటి విశేషాలు
చెప్పాలి అండి మీరే కాదు మీకి అన్నీ ఫ్రూ ట్స్ వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయా అండి అక్కడ
అ దొరుకుతాయండి ఐమీ దగ్గరలోనే ఉంటాయి కాకపోతే మనకి రేట్ ఎక్ ఎక్కువ అన్నమాట మన విలేజ్ లో ఉన్నంత తక్కువ రేట్లు ఉండవు అన్నమాట ఇ
మ్ ఇక్కడైతే పండించుకోవచ్చులే పక్కన వాళ్ళు అంటే బదులుగా ఇచ్చుకుంటారు కదా ఇచ్చిపుచ్చుకుంటారు. అక్కడ సిటీస్ లో అలా ఉండవులేండి.
హ అవునవును ఉమ్
ఇక్కడ టెంపుల్స్ గురించి మీకు ఏమన్నా బాగా అవగాహన ఉందా అండి ఏమన్నా స్కల్చర్స్ కదా అంటే ఆర్కిటెక్చర్ కాని అంటే దాని యొక్క మంచి ఆర్కిటెక్చర్ ఉంటది అంటే పెయింటింగ్ అవి చెక్కింటారు బాగా శిల్పాలు
నాకు స్కూల్ లో ఆ లేదు లేదు స్కూల్ లో ఉన్నప్పుడుయితే ఎక్కువ అంటే లైక్ ఇష్టం ఉంటది బట్ అప్పుడు అన్నీ తెలుస్తుండే అన్నమాట స్కూల్ లో ఉన్నప్పుడు మంచి నాలెడ్జ్ ఉంటుండే, ప్రతిదీ న్యూస్ ఫాలో అవు తుంటిమి, కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతుంటుమీ, ఆ బ్రెయిన్ ఉంటుండే ఆర్కిటెక్చర్ గా అన్నిటి పరంగా నాకు మంచిగా ఇంట్రెస్ట్ ఉంది తెలుసుకోవాలి అనేసి వన్స్ ఇంగా ఆ బిజీ లైఫ్ వచ్చేటప్పటికి దేని మీద టైం పెట్టలేము, ఏది చూడలేము, లైక్ మనకి రీఫ్రెష్
ఉంటదిగా అట్లా ఏం కాదండి, అట్లా ఏం కాదు, మేము తెలుసుకోవాలం టే తెలుసు కోవచ్చు అండి అంటే జస్ట్ ఒకటి చూసినా కూడా గుర్తు పెట్టుకునేలాగా లైక్ హంపి ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు మన మనం డైలీ యూస్ చేసే నోట్ మీ ద ప్రింట్ చేసి ఉంటాది రెడ్ ఫోర్ట్ ఉంది మన డైలీ అట్లా అట్లా ఏవైనా గుర్తు వెట్టుకునేలా ఉండాలండి అట్లా
నాకు ఇప్పుడు అంత బ్రెయిన్ లేదండి కరోనా
అంటే అట్లా చూ మీకి అట్లా చూ డాలంటే చానా ఇష్టమా అట్లా ఏమన్నా
ఇష్టం అనేం కాదు కానీ బట్ విజట్ చేయాలి, లైక్ ఎక్స్పీరియన్స్ చేయాలి, లైక్ అలా ఉంటుంది కానీ ఇష్టమా అంటే అట్లేమ్ లేదు లైక్ ఎక్స్పీరియన్స్ కోసం అంతే జస్
హు హు టెంపుల్స్ అంటే చానా మనకి చానా ఆర్కిటెక్చర్ గానీ ఆ యొక్క ఇంజనీరింగ్ గాని చానా మనకి చాలా ఫ్యూచర్ లో బాగా యూస్ అయితుందండి. ఆ యొక్క అప్పుడు ఉన్నంత అప్పుడు ఉన్నంత ఇప్పుడు లేదండి
అవునండి అప్
లైక్ రామ్ సేతు ఉంది కదండి రామ్ స సేతు తెలుసా మీకు రామ్ సేతు
అ లేదు తెలియదు.
రామ్ సేతు అంటే మన శ్రీలంక నుంచి మన ఇండియాకి ఒక వారధి ఉందండి అప్పుడు
దాని రామ్ సేతు అంటారా. ఓకే అదైతే తెలుసు బట్ దాన్ని ఆ నేమ్ తో పిలుస్తారని అయితే తెలియ
ఆ రామ్సేతు లైక్ మూవీ చూసారా అండి. ఉమ్ రామ్ సేతు అని ఒక మూవీ ఉంది.
మూవీ నేమే అదా
రామ్ సేతు అని ఉంటది. రామ్ సేతు అని మూవీ ఉం టది ఆ మూవీలో రాముని వారధి గురించి ఎట్లా ఉంటది. అటె ఇన్ని ఏళ్ళ అయింది ఇట్లా బూటి బూడిపోయి ఇట్లా తెప్పియండి ఉంటా అండీ కృష్ణుం ని కూడా ఒక దాంట్లో ఒ ఇది భ భగవద్గీతలో ఒక ప్చ్ ఒక సెంటెన్స్ ఉంటది శేపిస్తది ఆమె ఒక ఆమె శెపిస్తే నీది అంతా నీ టెంపుల్స్నీ అన్నీ మునిగిపోతాయని చెప్తుంది ద్వారకా
ఊహు
ద్వారకా మునిగిపోతుందని కా ప్చ్ ఆ ఆమ దూరియొదుని భార్యను ఎవరో ఎవరో అండి వాళ్ళు శెపిస్తే మొత్తం ఆ టెంపుల్ మొత్తం మునిగిపోతుంది ఆ యొక్క ఆర్కిటెక్చర్ అనేది ఇప్పటికి కూడా అట్లనే ఉంది వాటర్ లో
అవును కాకా నాకెమనిపిస్తదంటే ఇగ అసలు అప్పట్లోనే టెక్నాలజీ లేని టైం లోని మన వాళ్ళు ఫుల్ అసలు ఎంత ముందు చూపుతో కట్టారు ఆర్కిటెక్చర్ ఇప్పటి కూడా చెదిరిపోకుండా చాలా బాగున్నాయనమాట బట్ ఇప్పుడు వేస్తున్నటువంటి రోడ్స్ కానివచ్చు నాని కొంచం ఆ ప్లీజా ప్లీస్ ఆ ఓకే థ్యాంక్ ఆ ఇప్ ఇప్పుడు మన అంటే లా నేను ఇందాక మీరు మాట్లాడినట్టు ఆర్కిటెక్చర్ గానీ అప్పుడు వాళ్ళు యూజ్ చేసినటువంటి అ ఏమనా వస్ స్తువులు కానీ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటే అంత స్ట్రాంగ్ ఉంటయి ఇప్పుడు కూడా చెదరడం లేద అనమాట లైక్ వాటర్ లో ఉండటివి కానీయచ్చు అంత బట్ ఇప్పుడు మన వాళ్ళు యూజ్ చేస్తున్నటువంటి రోడ్స్ బ్రిడ్జెస్ అవన్నీ లైక్ ఒక ఫైవ్ ఇయర్స్ కూడా రిటర్లీ ఉండడం లేదనమాట అంత ఆ ఏమంటరు తక్కువ ఉన్నటువంటి టీ ఆ వస్తువులు తీసుకొని ఐటమ్స్ తీసుకొని రెడీ చేస్తున్నరు అనమాట అవి వెంటనే మన గాలి గట్టిగ వచ్చినా తుఫాను వచ్చినా లేకపోతే బరదలు వచ్చినా న వెంటనే కూలిపోతున్నాయి అనమాట ఎంతైనా ముందుకన్నటువంటి సేఫ్టీ కానీ ఆ వస్తువులు క్వాలిటీ కానీ
ఊ అంత కలుషితమయి పయినాయండి ప్చ్ లైక్ అంత కమర్షియల్ అయిపోయిన ఎవరి స్వార్థం వాళ్ళు చూసు కొని ఇగ డబ్బు తక్కువ అయి మెటల్స్ ఇవన్నీ తక్ ఎక్కువ దాంట్లోకి యాడ్ చేసి ఊ ఇగ అట్ల చేసేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడున్న ఈ టెక్నాలజీకి ఆప్ ఇప్పుడున్న ప్చ్ దానికి చాలా తేడా ఉందండి
అవునండి అవును
అప్పుడు బాగా టెస్ట్ చేసి బాగా ఎంత బాగా శిల్పాలు కొద్దిగా కూడా చెదరకోకుండా ఎంత నీట్గా బిల్డింగ్ ఏష్నారు
ఊ
ఊ మీకు అవన్నీ చూ అంటే ఇప్పుడు వా వాటర్ లో మునిగిపోయియి కదా మీకి స్కూబా డైవింగ్ ఇట్లాంటివన్నీ ఇష్టమా అండి మీకేమైనా
అ లేదు నాకు వాటర్ అంటే చాలా భయం లీట్రూలి
అంటే ఇట్లా పోయి ఇట్లా చూడాల వాటర్ లో ఇదం
చూస్తాను కానీ నాకు భయం అనమాట నేను వాటర్ అంత సా ఉ నాకు లాంగ్
అంటే స్కూబా డైవింగ్ అంటే ఏం లేదండి స్కూబా డైవింగ్ అంటే ఒక ఆక్సిజన్ సిలి ఏం డబ్బా
పెరుతారు బట్ నాకు వాట్ వాటర్ అంటేనే భయం కదా నేను అలా చెప్తున్నా నాకు వాటర్ అంటేనే భయం దూరం చూడమే నాకు భయం వేస్తది ఇంకా నేను లోపలికిఎళ్ళి మళ్ళీ ఎంత నాకు పొటినేస్ ఇచ్చిన నా భయం వెస్తది హై ప్లేసెస్ అలా బట్ ఎక్స్పీరియన్స్ చేయాలి
నాకి అట్లా అలా అలాంటివి పోయి అంటే అలాంటి వెతికల్లా ఏయన్నా వాటర్ లోకి దిగి లోపలికి పోయి సర్చ్ చేయలా ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకొని అట్లా అంటే నాకు చాల ఇష్టం అండి అంటే ఏమైనా పురాతన పురాతనవి ఏమైనా చేయాలంటే నాకు అలా అలాంటివి బలే ఇంట్రెస్ట్ అడ్వెంచర్ అలాంటి అడ్వెంచర్ చేయాలి అంటే చాలా ఇంట్రెస్ట్
ఓకే ఆ మరి మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయవచ్చు కదా స్టార్ట్ చేసి ఇట్ల ఏమైనా కంటెంట్ చేయడం కానీ అలా స్టార్ట్ చేయవచ్చు కదా
అది ఎక్స్పెన్సివ్ అవుతుందండి అంటే ఇప్పుడు ఫ ఎవ అంటే ఎవరైనా సపోర్ట్ పట్టు ఉంటే ఏదైనా సాధించగలం అండి ఫైనాన్షియల్ గా గానీ ఎవరైనా సపోర్ట్ చేస్తే
స్టార్టింగ్ లో మనకు ఎవరు సపోర్ట్ చేయరు బట్ వన్ మనం వన్ స్టార్ట్ చేసామని అంటే
ఒక్కడికైనా ఆర్కిటెక్చర్ వైపే వెళ్ళాలని ఉంద నేను చేసినది కంప్యూటర్ సైడ్ అది ఉన్నది ఆర్కిటెక్చర్ సైడ్
అదే కరి అండి ఏదైనా సరే అదే అదే ఏదైనా సరే ఇప్పుడు మీరు చేయాలనుకున్నారనింటే స్టార్టింగ్ జీరో నుంచి స్టార్ట్ అవుతారు బట్ మీరు అట్లా స్టార్ట్ చే స్తూ వెళ్త వెళ్తూ ఉంటే మీ కంటెంట్ బాగుంటే మీకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా పెరుగుతారుారనమాట నేను అలా చెప్ప
అంటే ఇప్పుడు మనం కనుగొనాలంటే మనకి ఒక సైంటిస్ట్ అయి ఉండాలి
నేను లైక్ నేను ఏమంటున్నానంటే ఆర్కిటెక్ గురించి చెప్పట్లేదు లాక్ మీరు అది చేయాలి ఇది చేయాలి నేను చెప్పట్లేదు నేను ఏమ న్న అంటే ట్రై చేయచ్చు కదా లైక్ వెళ్ళడము జస్ట్ చూడము ఎక్స్పీరియన్స్ చేయడము ఆ ఎక్స్పీరియన్స్ చేసే మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ మూమెంట్స్ ఏంటి అవి మీరు షేర్ చేసుకోవచ్చు కదా అ అలా ఉంటున్నాను ఇప్పుడు మనం చేయలేకపోయినా మనం ఎక్సైస్ చూడం చూడచ్చు కదా
హ నేనే ఏమంటున్నా అంటే ఆల్రెడీ అవి వీడియోస్ అవన్నీ ఆర్కిటెక్చర్ పరంగా చాలా వీడియోస్ ఉన్నాయండి డి కాదండం లేదు కాదం ఒక్కటి చ చెప్పేది వింటారా కొద్దిగా ఆ ఎస్పెన్ గో ప్రో అనేది ఒక కెమెరా ఉంటుంది దానికి ఒక ఫార్టీ ఫైవ్ తవుజ్ పెట్టాల మనం ట్రావెల్ చేయాలంటే కాస్ట్లీ అవంతా మనకి ఊరికే రావు కదండి మనం ఇప్పుడు దాన్ని అప్లోడ్ చేయాలన్నా మన దగ్గర మంచి మంచిగా అన్ని ఎక్స్పెన్సివ్ థింగ్స్ అన్ని ఉండాల దానికి ఒక ఎడిటింగ్ అనేది వచ్చి ఉండాలి ఎడిటింగ్ అనేది వచ్చి ఉండాలి అవన్నీ అవన్నీ చెప్పండి చెప్పండి
హలో
చెప్పండి చెప్పండి
ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ప్రతిదీ ఎవ్వరు స్టార్టింగే లక్ష లక్షలు పెట్టి స్టార్ట్ చేయరండి నేను స్టార్టింగ్ మినిమమ్ మినిమమ్ మీరు మినిమం అనేసి స్టార్టింగ్ నుంచి అంత రీచ్ అవ్వపోతే కష్టం అండి ఇప్పుడు నార్మల్గా మన ఫోన్ ఉంటది ఆ ఫోన్ నుంచి ట్రై చేయచ్చు ఆ తర్వాత వచ్చిన ఒక వ్యూస్ చెప్పేది వినండి కొంచెం స్టార్టింగ్నే ఎవ్వరు రిచ్ అయిపోరు అందరుూ ఐఫోన్ లో తీసుకొని చేసేసయరు ఏది చేయరు మనకి ఎంతలో ఉంటుంది అంత మనం కంటెంట్ స్టార్ట్ చేయాలి కంటెంట్ రీచ్ పె పెరుగుతూ ఉందని అనుకోండి. మనకు కూడా ఇప్పుడు రివ్యూస్ వస్తాయి మనం కూడా ఎక్కువ ఎంజాయొచ్చు ఆ డబ్బులతో మనంఊ కొనొచ్చు ఏమైనా.
ఇప్పుడు రామ్ సేతుకి వెళ్ళ ఇప్పుడు రామ్సేతికి వెళ్ళాలంటే అక్కడికి ఒక పర్మిషన్స్ ఉండాలిండి వెళ్ళాలంటే
ఇప్పుడు నేను రామ్ సితె గురించి చెప్పట్లేదు నేను దా దాటి గురించి చెప్ప చెప్పట్లేదు ఇప్పుడు స్టార్టింగ్ చిన్న చిన్నవి ట్రై చేయండి పైక్ హిస్టారికల్ ప్లేసెస్ మన చుట్టూ. టూర్ ప్లేసెస్ ఉంటాయి వాని ఎస్ప్లోర్ చేయండి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయండి వాటి వాటి గురించి ఏం ఎక్స్పీరియ. ఉందో మీకు ఏం ఫీలింగ్ అనిపించిందో అక్కడి నుంచి షేర్ చేయండి
అక్కడున్న లోకల్ అక్కడున్న లోకల్ గైడ్స్ మొత్తం తెలుసుంటదండి అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనం ఎక్స్ప్లెయిన్ చేసకి వాళ్ళ ఎక్స్ప్లెయిన్ చేసేకి చనాా తేడా ఉంది.
మీరు మీ ఫీలింగ్స్ చెప్తున్నారు అది మీ ఫీలింగ్స్ అది పక్కన వాళ్ళ ఫీలింగ్స్ కాదు మీకు ఏమనిపించినో ఆ ఎక్స్పీరియన్స్ మీ షేర్ చేసుకోండి నేను మీ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు పక్కన వాళ్ళు ఏ వాళ్ళ అభి
ఇప్పుడు అవునండి నేను చెప్పేది వింటారా నేను చెప్పేది వింటారా అండి ఇప్పుడు ఇప్పు నేను వెళ్ళాలి అంటే అమౌంట్ ఎక్కడ నుంచి వస్తుంది పేరెంట్స్ ఎక్కడ నుంచి చేశారు పేరెంట్స్ కి రేపు పొద్దున్న ఏమని చె అంటే మనం డైలీ కంటెంట్ చేస్తే డైలీ చూ డైలీ చేస్తేనే చూసేది బరు మనం ఎప్పుడో ఒకసారి వీడియో పెడితే ఎవరు చూస్తారండి
స్టార్టింగ్ నుంచి ఇప్పుడు నేను దగ్గ మీ మీ ఊరు దగ్గర కాని దగ్గరన్న ప్లేసెస్ ఉంటాయి కదా వాటి గురించి స్టార్ట్ చేయండి అ
లైక్ హిస్టారికల్ ప్లేసెస్ అంత హిస్టారికల్ ప్లేసెస్ ఇక్కడ ఏం లేవుండి
ఏదో ఒక చిన్నవైనా ఉంటాయండి ఫస్ట్ మన ఇంటి నుంచి మన ఊరు నుంచి స్టార్ట్ చేస్తే రేపట్లో నుంచి పెద్ద వచ్చు చెప్పలేని ఏదో ఒక వీడియో ఏదో ఒకటి క్లిక్ అయినా చాలు
మంచి మంచి ఉన్నా వీడియోస్ మంచి మంచి ఫోన్ లో మంచి మంచి మంచి క క్లారిటీ ఉన్నా క్లారిటీ ఉ థ్యాంక్ యూ అ
మీతో బాగా మాట్లాడడం మంచిగా అనిపించింది థ్యాంక్ యూ. ఇ